హయ్యె
హలో ఇవ్వదా నిన్న ఇన్న్య మ్యాచ్ విన్నా ఇన్ని కదా
అవును అయ్యింది
ఏనుకా
మ నా వాళ్ళు ఉన్నాయి టి తిట్టు క్యాప్ తో విన్ అయ్యాడు
అవును మరి అదు అదే మన ఈ మన ఇ ఇండియా మన ఇండియా విన్ అయింది
మనకి మూడు కప్పు వచ్చినాయి దీంతో వరల్డ్ కప్పు
అవ్ తిను ప్రెండ్ ఉ వండ్లు అన్ని ప్రీ ఎన్నాడు సాలును ముడుచ్చె
లేయ్ లేదు టూ థౌజండ్ సెవెన్ లో ఒకటి వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ పోర్ లో ఒకటి వొచ్చింది
ుష్ ఇప్పుడు టూథౌజండ్ సిక్స్ టూ థౌజండ్ సెవెన్ వుండేసి లొ వకటి వచ్చింది ఇద్దరు కానీ ఇ సా రి తార మరిేద న ననే నేను ఎదో ఒక రెండు ఒక ఒక రెండు వందలు ఒక మూడు వందలు పొర్ చెత్తారానుకున్న హవును పుట్ట కూట కోసం ఏముంది అవుప్పుడేపోద్దు జ అనుకోల ఆస్
హొవ్ మూ
బూంగ్లా మాతో బార్డింగ్ బాగా కట్టింటారు ఒక వికెట్ మ్యాచ్ విందండానికే మెయిన్
అవు మీకి వస్తద ది క నికీ ఎహీ ఇకలంద ప వచ్చాదు నాన్న ఇప్పుడు బాగానే అ దాదాద మా
ఆ కూడా బాగా ఆడాడు
అవును
ను ద నిన్ని టుట్టావా
ఓ
అవును అవును
తరే తరేలో ఉన్నా
మౌళి కాకుడా ఇంకొకడు ఉంటాడు చూడు అమ్మెచ్చ అంత తను క తడు నాథ్ ఉతకి
అవును
ఉ
ఆ
నూడి వన్ ఫిఫ్టీ నై కి ఆల్ అవుట్ అయిపోయారు
అవును మ మరేదా దేవురాకున్నా హ మీ ఫిఫ్టీ ఫిఫ్టీ నైన్ గే ఆడినం అన్న అన్న లాస్ట్ లాస్ట్కి ఒకే ఒక్క ఫోర్ కొట్టారు సిస్టీ కి వచ్చింది స్కోర్ ఆహ
అవును
నేను
టట్డు పెట్టు కూడా బాగా తెట్టారు మన వాళ్ళు
అవును నే ఎని ఇల్ ఎదువుదా హ మంజు మధ్య మధ్యలో సుధా మధ్య మధ్యలో బర్త్డే వెళ్తోంది పోవడం వల్ల
నేను ఎన్ని నాకు తూచాను
మ్మ్
వాళ్ళ పేదెం బాలేదు బనే ఉన్ని కానీ వట్టిది కో అయిపోయింది వాళ్ళకి టూ ఫిఫ్టీ పైవ్ కొట్టాడు మన్న వాళ్ళు
అఓ అవు
బట్ బ్యాటింగ్ కదా తాత్ వాళ్లకే
అవు
పాటు న్యూజం వాళ్ళ గదిట్టారు
అ ఆ ఆళ్లు భయపడిపోయారు ఎందుకు ఎంతంగా ఎలా ఆడాల ఏ ఎతేయికు బైబిల్ పెడ
వాళ్ళు బాగానే ఆతదు కానీ లాట్ లో ఒక్కడే విన్ అవ్వాలి కదా
ఆ యా హే
హ
అయి ఆయన ఆయనస ఫిఫ్తిది నీ నాయన పెద్ద పెద్ద కోడలు కాదు కదా టూ టూ హండ్రెడ్ తీయట్ అయితే ఒక పంది తక్కువ
అవును వికెట్ లో పాడిపోయింది
డగా డగా డాక్ లా పడి నాకే ఎది కాది పోల
ఉ
ఊ ఆ మన మనవాళ్ళి నుంచి ఒక ఒక ఒక ప ఒక పక్క పన్న వాళ్ల పన్న వాళ చట్నీ కొట్టారు
అవును మనోలుటి తిట్టుడు పోదు కొట్టదు బాగా తేజం కూడాద పెట్టగాన్న ఉణి
తది త తది త అక్కడ అక్కడే సదౌతు సి
ఉ కటెత్త తవ భాగాపట్టడు
అవు నంద అందరూ హు పెద్ద పెద్ద హాలు ఒక్కసారే ఒక్కసారే అక్కడికి వెళ్ళి చూడాలి
అవును నేను వెళ్ళాలి
జదు జదు
ఐ ప్రియర్ త
నాకు చెన్నై, హైదరాబాద్ ఫేవరెట్ నీకు
హబ్ నే
తది చెన్నై, హైదరాబాద్ తి ఏ టెన్ను ఎట్టగ
తెచ్చాను మనిషి ఫస్ట్ సారి అల్లే కదా అడ్తారు సెకండ్ సారి
అవునవును
ఉ ఇంకేటి మజ మహజ చలాగ అలాగా వద్దని రోజు ఓ రోజు చూడమే
అవును
ఉ
ధోని వాళ్ళ పాప కూడా
అవునవును
ఇల్లాకుమ్మాకు పాపం అయితే అ నువ్వు బానే
అ
మ్యాచ్
అవును వాళ్ళు వాళ్ళు కూడా గట్టిగానే ట్రై చేస్తారు కానీ కాకపోతే సిక్స్ లు ఫోర్లు పలేదు మళ్ళీ మళ్ళీ ఏంది మ్యాచ్ మీకే వికెట్లు అవుట్ అయిపోయిరు
అవును మన్నవి కూడా అత్తే వెన్ వికెట్ పోయింది
అవును అవు
నేను అట్ట అనుకోలేదు ఇంత బాగ్ గా ఆడుతారని
అ నేను కూడా నేను కూడా అసలు లే మ మనోళ్ళు బాగానే ఆడుతరని నేను అనుకున్నా లే కానీ కాకపోతే ఏమో వాడిందో బాగా ఆడుత బాగా ఆడత లేదు అంటంది మళ్ చిన్నగా ఉండు చింది కానీ ప బానే ఆడారు
అవును
ఇంగేది అయిన ఆ ఆ అందరు స్టార్టింగ్ లో కూడా నో విన్ నో విన్ద వావ్ మా ఊళ్లో ఇంకా సుబా అ ఇది ఇంటికి రాలేదు కానీ అందరు వాడత అట్ సైడు పెద్ద పార్టీ చేసుకున్నారు నే నేనుతు
ట్యూబ్ లోక్ కూదాన్ అంటే, ఓపెన్ చేత్తే అవ్వే అని ఏజోలు
బాన్ మీకు ట్టాడ్ ఏమో అండి.
అవును
ప్చ్ ఆ మన్నా, అన్న ప్పేర్ చేప్ పేర్ లేదు.
తీమ్ లేదు.
హహ్మ్ ఏకెకిదె కొన్ని కోతే కొన్ని కొతే హ్మ్ సారి ఇంగా ఇంగిది. కల్బు లేదా
నాయ్ పోయింకా కాల్ ను ఉట్టే, తేవర్ నుంచి చేత్ చెన్నా
నువ్వే ఏదో
అవున ఓకే